హలో నమస్కారం అండి
చెప్పండి
హలో
పండి అవునా సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంటుదండి మా దగ్గర
మీ దగ్గర సిగ్నల్ లేదా అండి
అ
అవునా ఏ సిగ్నల్ ఉంటుదండి బాగా జియో ఉంటందా మీ జియో కాదా అండి మరి
జియోనే అండి కాకపోతే అప్పుడప్పుడు వాతాది అప్పుడుప్పు పోతది
అంటే వాతావరణం చేంజ్ వల్ల కట్ట
ఆ అవును
అవునా పని అయిందా అండి మరి పొద్దు పోయింది కదా
ఆ పనయిందండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా చెట్లకు నీళ్ళు పడతానా.
ఆ
టు కనకంబరాల చెట్టు, నూరు వారలా చెట్టు
మల్లెపూలు పూస్తున్నాయా అండి, ఇప్పుడు మల్లెపూల సీజనేగా.
చిన్న చిన్న మల్లె పూవ్లు కాదండి ఇట్లా పెద్దగా పూతది మల్లె పూవు. ఒకటే పెట్టుకోవచ్చు ఆ ఒకటే పెట్టు గులా పువ్వు లాగా పూస్తదండి ఇది.
ఆహా ముద్దమలే లాగనా
ఆ ఒకటే పెట్టుకోవచ్చు మంచిగా.
వంట అయింద అండి మరి.
ఆ చేసినామండి పప్పు అని పప్పు ఉన్ను ములక్కాయాలండినం.
ములక్కాయల్ దొరుకుతాయ అండి మీ దగ్గర బాగా
మా దొరుకుతయి ఇవాలా శుక్రవారం అంగడి కూడా ఉంటది కాని పోదాం అనుకున్నాం కాని ఈ నైట్ ఎంపోదాం అని ఆగినం.
ఆహా మా దగ్గర కూడా బాగానే దొరుకుతయి గానీ తినలేదండి. ఇంత వరకు స్టార్ట్ అయిన కానుండి.
ఆ మా అత్తమ్మ రమ్మంటే వచ్చినండి చికెన్ అండుతుంది మా అత్తమ్మ.
ఆహా
ఫంక్షన్ ఉన్నది పోదామా అని మాట్లాడుతా అంటే వచ్చిన ఇక్కడ కూర్చున్నా.
ఆ
ఎప్పుడు ఫంక్షన్ ఎట్లా పోదాము బస్సుకు పోవుడా ఆటో ఆటోకు పోవుడా మరి నాగ్ జేప్పలే గాదా అత్తమ్మ, నాగ్ జేప్పకుండా నువ్వు ఎట్లా పోతన్నావని ఇప్పటిదాకా చిన్న గొడవా. హు మా పక్కనే ఉంటది అత్తమ్మ, అత్తమ్మనే
ఆహా
హుహ్ నీనిన్ పప్పున్ అంటే మా అత్తమ్మ వాళ్ళ చెల్లా కూతురు. హుహ్ అన్నం మూటీస్తా అన్నం. నా మా అత్తమోలా, అమ్మ వాళ్ళు కూడా పండుగ చేసుకుంటాల్లు. డబ్బు లేవి. ప్పుడు అని మా మామయ్య ఇప్పటిదాక గొడవ పెట్టుకున్నడు. పైసల్ లేవ్ ఎమ్ లేవు. అంటే మామరదికి తులం బంగారం పెట్టిల్లు, మనం కూడా ఏమన్నా వెట్ టద్దా, ఆడపిల్ల గానీ మా అత్తమ్మ ఓ గొడవ పెట్టుకుంటాంది మా మామయ్య తోటి
ఆఅ
ఇప్పుడు పైసల లేవు బంగారానికి ఏమన్నా తక్కు ఉన్నదా అండి.
అమ్మో బంగారాన్ని మందాలియోద్ గాండి.
చిన్న పాప గాదా, ఆమె చిన్న ఒక ఒగ్ ఒక గ్రామ్ బెట్టి ఉంగరం చేయిసుందాం అట్లా నే అప్పుడు మళ్ళా చెవులు కుట్టి ఇచ్చినప్పుడు ఒక గ్రాము బెడదాము. ఆ మళ్ళా బర్త్డేకి ఒక గ్రామ్ బెడదాము, మళ్ళా హుహ్ సారీ ఫంక్షన్ ఉంటది గదండి. అప్పుడు ఐదు గ్రాములు పెడదాం మళ్ళేప్ పెళ్లికో ఐదు గ్రాములు వేడ్దాం, అట్లా పెట్టచ్చు కదా. లేదు, ఇప్పుడే బెట్టు అనేసి మాత్ త్తమ్మ గొడవ పెట్టుకుంటాంది. ఆడపిల్లనే కదా అన్ని ఫంక్షన్లు ఉంటాయ్ పెడదాంలే ఇప్పుడు డబ్బులు లేవు ఏం చేద్దామంటే, వినట్లేదు కొంచెం గొడవైతంది.
అవునా
ఆ గొడవైనా పర్వేలేదు గానీ చికెన్ అండుతాంది మా అత్తమ్మ. మావయ్యకు వెట్టొద్దు, మనం ఇద్దరమే తిందాం బిడ్డ అని మాట్లాడుతాంది. నాత్
అయ్యా
ఆ ఇప్పుడు మనకు బెట్టినప్పుడు, మనం పెట్టాలి గాని, మనకి ఆ అబ్బాయికి ఇప్పుడు మనకి ఏమి కార్యక్రమం ఉండదు గదాండ్, ఇంగా ఆమె చిన్న పిల్లాయ్. ఇప్పుడి నుంచి ఏళ్ళి, ఆమె పెళ్ళాయేదాకా పెట్టొచ్చు గాదా. ఇనట్లేద్, మా అత్తమా ఇనట్లేదు పస్టు. నేను ఉండను, నేను ఏళ్ళిపోతా అని అంటాది. ఆ ఇగో ఈ ఏజ్లా విడకులిప్ చ్చి నేను ఏళ్ళిపోతా మా అమ్మాలో ఇంటికి అంటాది, అది నవ్వులో ఏమనాలనో అర్థమవుతలేదు మా అత్తమ్మను.
ఆ
నా తులం బంగారం కోసం అట విడాకులు ఇచ్చి పోతాదంట మా మావయ్యకి
అంటే ఇప్పుడు బంగారం అట్లా చేతాది అన్నటు విడాకులు ఇచ్చేటట్ ఏస్
ఆ ఇప్పుడేమన్నా ఓ యా యాభై వేలు ఉన్నది లేకుంటే ఓ అరవై, డెబ్బై వేలు ఉన్నద అంటే అర్ధతులం తీసుకుపోతారన్ మా బావుడు కానీ మొత్తం రెండు లక్షల దగ్గరకు ఉన్నది ఆ బంగారం. ఏమన్నా పెట్టచ్చా అండి. ఇప్పుడు లేట్ ఈ సీజన్ లో ఏమన్నా డబ్బులు ఉంటాయా మన దగ్గర
వా
రోజు వారి కూలీగ్ పోతే మూడు వందలు వత్తాయ్, ఒక రోజు కూలీ వో తే పక్క ఊరికి పోతా నానేమైన్ నన్ను కూడా తీసుకోపోతాంద్, మా అత్తమ్మా అర్ధం చేసుకుంటలేదు నేను విడాకులు ఇత్ చేనవోద్ కోడల ముందు అత్తమ్మ గాట్లా అంటంది, మీమేమానాలన్ చెప్పండి మీరే
కోడలు గూడా అదే మాట మాట్
కాదా నేను విడాక్ అమ్మోల్లింటికే పోతా అంటాది గిప్పుడు కూడా గా స్టేజ్ లో వాళ్ళమ్మోలింటికి పోతుందంట ఏమనలేకపోతాన మాత్తమ్మా చిన్న పిల్లలెక్కనే మాట్లాడుతది. చిన్న పిల్లలెక్కనే గొడవ పెట్టుకుంటది. మ్మ్ ఏ రేపు కూలీ పోను పో నేన్ పండుకొని లేవనే లేవ అంటాంది.
కూలికి పో ఎవరి కోసం పోత్
ఆ అంటే మా కోస్ మా కోసం పోతాన్నావ్ ఇది అంత సంపాయించి నేను మా నా మా చిన్న బిడ్డకు ఏం పెట్టవ్ అంత వాన్ మీదే మేక కూరి అన్నం చేయను నువ్వు చేస్తనన్నావేమో నేనయితే చికెన్ వండుకొని తింటాను. రేపు పొద్దుగాల బస్సుకి పోతా నేను అని నిన్న గొడవ పెట్టుకుంటాంది. ఇంగ ఆ డిస్కషన్లోనే ఉన్నాం.
గట్లనే ఉంటదట్నా అండి మాట
మా మామయ్య ఇంట్లుంటే ముఖం చూసి మళ్ళా గొడవయితది అనేసి బయటికిగ పంపినాం.
ఆ
తాగడండి మా మావయ్య కూడా మంచిగుంటడు మా అత్తమ్మే ఇట్ల చేశేది.
మీ అత్తమ్మ తాగుతదా అండి మరేమన్నా
తాగుతది గావచ్చు నేను జూడను.
ఆహా
కానీ
మావయ్య మంచిగున్నప్పుడు అత్తమ్మ ఎందుకు తాగుతాందండి.
అంటే ఇప్పుడు మామయ్య కూడా నేర్చుకొని మళ్ళా తాగాలి కదా అట్ల
మావయ్య తాగి అత్తమ్మకి తెస్తడ అత్తమ్మ తాగి మావయ్యకి తెస్తడ
మా అత్తమ్మే తాగుతాది ఇప్పుడు ప్రస్తుతానికైతే మావయ్య తాగడు. మామయ్య అత్తమ్మను చూసి నేర్చుొని ఇగ ఈ లోల్లి గొడవైతే మామయ్య కూడా నేను కూడా తాగుతా అంటుండు ఇద్దరు సర్ది చెప్పలేక మేము ముసలోళ్ళ వాళ్ళు బిడ్డలు అట్ల చేత్తారని ఇ
ఇట్ట జరుగుతాంది లోకం మీద
ఎందుకిచ్చిండ్రో ఏమో అయిపోయిందిగ సమర్థించినయ్న పొమ్మంటినా ఇప్పుడు ఆ కొంచం నిమ్మలానికొచ్చి చికెన్ మటన్
ఆ
ఇంకొద్ది సేపు నా పక్కన గొడ్డన్లు కత్తులు గడ్డపారలు కొడవన్లు ఇట్ల సానా పడతారంట వాళ్ళ దగ్గర పొద్దు్మ్ కెళ్ళి కుదవ బెట్టి వచ్చినము. ఇది ఇదేట్ల చెత్తరో ఎట్లుంటరు మీరు ఇట్లా ఏంటారు అట్లా ఎలాజ మాట్లాడనొళ్ళ తోటి
వినబడతలేదండి కొంచెం గట్టిగా మాట్లాడండి.
ఆ గరచ్చ చెప్పండి. ఏమి
వాయిసు వాయిస్ ఆటేల్
వాయిస్ కట్ అయితాందా అండి. అయితే కాల్స్ చేస్తన్లేండి. న నన్నే మాట్లాడమంటే మాట్లాడి మాట్లాడి నా వాయిస్ తగ్గుతాందండి.
కాదండి. వాయిసు వినబడడం లేద్. అది లోపడికే పోతది సిగ్నల్ తక్కువ ఉందింట్ర కదా
అ నేను మళ్ళ ఏం చెతన చెప్పండి ఇన్ల కా యాప నుండి కాల్ చేస్తాలండి మనం ఆ మాట్లాడాలాగాని అని ఎత్తి మాట్లాడత అందరితోటి మాట్లాడి మాట్లాడి నా గొంతు దగ్గర పడ్డది ట్రైనింగ్ ఉన్నది కరెక్టే అండి కానీ ఊకే కాల్సు మాట్లాడుతే కూడా మనకు ఇబ్బంది కదా అండి
అంటే మీకున్న అనుభవం వాళ్ళకు ఉండొద్దా అండి
ఘనంగా మాట్లాడ వాళ్ళు మాట్లాడతలేరండి మరి ఫోన్ చేసిన వాళ్ళు కూడా మాట్లాడలేదు మేము ఇట్లా చేసుకుంటాం మేము ఇట్లు ఉంటాం అట్లు వాళ్ళ గురించి ఏ చెప్పాలే
చెబతాంటయిందామని వాళ్ళు చూస్తున్నారు
ఇ మాట్లాడాలని ఇక మాట్లాడుతూనే ఉన్నాను మా విషయాలే చెప్తాను మా ఇంట్ల విషయాలు ఇట్ల ఇక మా ఆయన బయటికి వెళ్ళంత వరకు రాలేదు. విడు మ చిన్న పిల్లలు లెక్క వీళు కూడా పెటుకుండా నాకు ఏం సంబంధం లేదుని మా ఆయన వెళ్ళిపోతాడు. ఆ పొలంకెళ్ళి పోతాడు అట్ నేళ్ళ చూస్తాడు అట్లా చూసుకొనిను ఈ యమ్మ బయటనే తిరిగి రావాలి టైం కి అయిపోతది కదా అని ఆయన అనుకుంటడు ఇక మా మామయ్య పూలంకాడి పోవుడు ఏమైనా ఈ బస్ స్టాండ్ లో కూర్చు టడు ఇగ మలాచ్చిండు అంటే మళ గొడువే తినక కనే అంటే ఒకక తినే కానే మంచుకుంటారు ప్రేమగా నువ్వు ఇట్లా తను అట్లా త ను మంచిగా అను టారు ఇక కాదం తర్వాత ఇప్పుడు ఏమి లేదని మా సమ్మకు ఫంక్షన్ పోవాలే మా మావయ్య ఏమంటాన అంటే మేల్ ఫీమేల్ పెట్టీలు కదా వాళ్ళకి పని కొప్పుకున్న అని మా మామయ్య అంట అ
ఆ
ఇప్పుడు పన్నలుండే పనులు వదిలు పెట్టు ఓకొరి ఇద్దరం పోదమ్మా నువ్వు ఓచ్చుగాదా అనేసి అంటే మాఅతా మీనట్లే నా కోడలు ను పట్టుకొని పోతారా
మాట్లాడుతాండు
కోడలు రావాలట కొడుకు రావాలట మామయ్య రావాలట అమ్మ పోవాలట మళ్ళా పోతే వారం రోజులు పూలం పెట్టన్నా అని ఇల్లే ఎటైనా పోనీ ఏమన్న చేయనీ అందరు కావాలి కానీ మళ్ళా మామ్మ అమ్మగారింటికి రావాలి
అయ్యో
అంటే ఆళ్లు ఆమె మాట్లాడితే చిన్న క్క మాట్లాడతే ఇ పల న నీళ్ళ విట్డు ఇ పనీకిన్న కాడా పోకపోతే ఏమంటారు అది వేరే పని అయితే మంచిగా ఉండు
ఆ
హ మేల్ ఫీమేల్ పెట్టిలు కదా పంట దులు పడానికి నేను ఒప్పుకున్నాను నేను రాను మా మామయ్య ఏమి పర్వాలేదు ఏం కాదు ఎవరు నన్న పెట్ వంటకని మతామ మా వాళ్ళు ఎందుకంటేనే నువ్వు రాళ్ ఎందుకు అనేసి మాతామ ఏ ఉన్నాది అక్కడ అనేది మామమ మాట్లాడుకుంటారు వాళ్ళు ఎ మధ్యలా నవుకునే గుసుంట నే ఏం జాయ్య
హ
బయటికి వేయొచ్చాక మళ్ళా మారుతారు ఇద్దరు మా మాయ బయటకి వేచ్చిందనుకో ఏ మార్తది మళ్ల అన్నం తింటండా
అంటే మారతాడు అంటే ఇద్దరు కలిసి ఇస్తారా అండి
ఏయరు ఏయరు మంచినే ఉంటంది మళ్ళ ఇ
ఇలాంటి ఏమన్నట్టు
అంటే కొద్దిసేపు రిలీఫ్ గా పోతాడు ఇక అయితే కలకై నొప్పిందుకు అని బయటికి పోతాది బస్ స్టాండ్ లో కూర్చుంటాడు అంటే వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు కదా అండి ఇప్పుడు సాయంత్రం అంటే ఇక అట్లా కూర్చొని మాట్లాడడం వల్ల ఇది మర్చిపో పోతాడు అన్నాటు మామ్మా ఇక వాచ్చడుచ్చడు అనంబేటానికిస్తాడు మా అత్తమ్మా కసుసు నవ్వి అన కూలయి ద అన్నం పెడుత ఇద్దర అందరం కలిసి తింటాం అట్లా ఇంక మర్చిపోతారు ఇక మళ్ళ మళ్ళా గుర్తుక వచ్చినప్పుడే నైట్ అయినా పర్వాలేదు పొద్దునైయినా పర్వాలేదు
ఆహా
అ
బాగుందండి ఇల స్టోరి